ఉమ్ చెప్పండి ఏం చేస్తున్నారు.
లేదండి మీరేం చేస్తున్నారు.
ఏం లేదు మళ్ళీ పైకి వెళ్తున్నా కిందికి వెళ్తున్నాం పైకి వెళ్తాం
ఇప్పుడే వెళ్తున్నా అండి మా వాతావరణం చాలా వేరేగా అయిందండి.
అవున చేంజ్ గా అ అమో
మళ్ళ ఏమైందండీ.
మెరుపు ఘోరంగ వచ్చింది.
అయ్యో మా సైడ్ మెరుస్తాలేవండి.
అంటే మాకు దూరంగా మెరుస్తుంది కానీ ఎంత ఘోరంగా వచ్చింది తెలుసా మెరుపైతె అమ్మో
అవునా మాకు సల్లాగలి వస్తుందండి
చల్ల అంటే వర్షం తగ్గింది ఇందాక వర్షం పడింది కానీ ఇప్పుడు తగ్గింది అన్నమాట. కానీ ఇక్కడ మళ్ళీ పయ.. కోసి మెరుస్తుంది కాకపోతే గాలి మాత్రం చల్లగా వస్తుంది.
వామ్మో మామిడికాయలు ఇప్పుడే ఇంత పెద్ద కాసాయండి మా చుట్టుపక్కల వాళ్ళకి
తెచ్చారా
లేదండి నేను మేడ మీదకి ఎక్కుడ వాళ్ళ చెట్టు కనిపిస్తుంది. మొత్తం చెట్టు నిండా కాయలే అండి.
పండువాండిని ఏమైనా తిందమా మనం వచ్చి తెంపుకొని తిన్నామా!?
చిన్న చిన్న చిన్ననే అండి కానీ చాలా ఉన్నాయండి మీరు చూస్తే ఆశ్చర్యపోతారు అమ్మో అంటరు.
అంటే చెట్టుకి అన్ని కాయలు కాసాయా!?
ఆ అవునండి అసలు నేను ఎన్ని కాయలో చెప్పనండి మా అమ్మ వాళ్ళ చూసి ది ఇంత బాగా లేవండి ఇవి చాలా బావున్నాయి. హ్మ్ చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉందండి.
టెంపుల్ అంటే ఇస్ ఇస్తారా వాళ్ళు అంత తియ్యటియేనా కాయలు.
ఏమో అండి మేము తీసుకోము అంటే మాకు వేరే నానమ్మ వాళ్ళు ఇస్తారండి అంటే మా చెట్టే మేము పెట్టాము
అవునా ఆహా
ఇస్తారండి మాకు సగం కాయలు వాళ్ళు తీసుకుని సగం మాకు పంపిస్తారు అమ్మమ్మ వాళ్ళే మా అమ్మ వాళ్ళ చెల్లి ఉం ఉంటదండి పిన్ని ఆమె వాళ్ళకి కూడా ఉంటే వాళ్ళు పంపించేవాళ్ళండి అం దరిపు పచ్చడికి
అవునా పచ్చే ఆహ పుల్లగ ఉంటాయా కాయలు పచ్చడి బాగుంటదా అంటే కొన్ని కాయలు మంచి మంచిగాఉండవు కొన్ని కాయలు మంచిగా ఉంటాయి కదా
హ్మ్ బావుంటాయండి వాళ్ళు రాకున్నా గాని వేరే వాళ్ళతో అయినా పంపిస్తారండి మా కోసం భద్రాచలం నుండి పంపిస్
వామ్మో అంటే బస్సులోనే పంపిస్తారా
ఆ డ్రైన్ లో అండి డ్రైన్ లో వస్తారు ఎవరైన వుం ఉంటే వాళ్ళకి ఇచ్చి పంపిస్తారండి కాటన్ డబ్బలలో సంచులలో నింపి పంపి ఇస్తారు
వామ్మో చాలా గ్రేట్ అండి మీకు పిక్కప్ పచ్చడా అంటారు మళ్ళీ నా ఉత్తిగా కూడా పె పెడతారు కదా పచ్చడా ఎ పచ్చడి అంటే ఇష్టం
మీరు అనేది వక్కపచ్చడా న ఈన పచ్చడనా అండి
ఆ ఒక్క పచ్చడి అంటారా మీపిక
ఆ మేమే వక్ ఆ దాన్ని మేము వక్ ఒక్క పచ్చడి అంటామండి దీన్నేమో ఈన పచ్చడ అంటామండి ఈన పచ్చడ అంటే ఈన పచ్చడ అంటే మ్యాంగ్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టడం అండి చిన్న చిన్న అంటే మరీ చిన్నగా కాదండి కొంచెం పెద్ద ఆ ఆ పిక్కలు పడేసి మండి ఓన్లీ సైడ్ దే
దాన్ని అంతా కోసేసి దాన్ని పడేసి వీ వీడి వరకే కట్ చేసుకో అంటే కోసి వండుతారు కదా
ఇంకొకటి నేను నవ్వుల పచ్చడి అని చెప్పి చేస్తానండి చాలా బాగుంట ఉంటదండి నువ్వు ఆ ఉ ఉప్పు పచ్చడి అంటాం నువ్వులపొడి వేసి చేస్తారండి
దీంట్లో అంటే మామిడికాయలలోనేనా
ఫ్రెండ్ ఉంటదండి సుల్తాన్ పూర్ హాస్టల్ లో తీసుకొచ్చానండి వాళ్ళందరు నమ్మలేదండి ఈ పచ్చడి ఉంటదా ఉంటదా అన్నారు తీసుకొచ్చాక చాలా బావు అని అన్నారండి మళ్ళీ ఈ సంవత్సరం కూడా అడిగారు రు ఒకవేళ అక్కడే ఉంటే తీసుకెళ్ళాలి
అంటే మేలో మనకి శెలవులు ఉంటాయి కదా ఎవరికైనా
ఆ అదే అండి
చూడండి మేలో శెలవు లేకపోతే కానీ పక్క ఇస్తున్నారు కదా మేలో మాత్రం ఒక వారమేనా మాకు నెల రోజులు ఇస్తారండి శెలవు
అవునా మాకైతే వారమే అండి పోయిన సంవత్సరం వారమే ఇచ్చారు
ఇక నెల రోజులు అమ్మ సరే వారం పది రోజులు అంటే సరిపో ది ఇంటికాడ ఉండచ్చు కానీ నెలలు తరబడి ఉండలేం కదా అండి అసలు
అప్పుడు మేము తీసుకున్నామ అండి ఇంకా ఏదో పండుగను ఏదో ఉండయండి అందరం అక్కడ ఇడే ఉండేనండి ఇంట్లోనే ఇంకెవ్వరం రాలేదు మళ్ళ నెలకు వచ్చామండి
అవునా నేను మళ్ళీ అంటే జూ అంటే మేలో హాలిడే ఉండే కదా సెలవులు జూన్ లో మళ్ళీ రెండో వారంలోనో మూడో వారంలోనో వెళ్ళలిపోయినా అంటే మాకు జూన్ లో పనులు ఉంటాయి కదండి అప్పుడే వర్ష్ స్టార్ట్ అయితయిగా అ
అవునవును మీరు వెళ్తారా అండి పనులకి
ఆ వెళ్తామండి ఇంటికాడ ఉన్నప్పుడు
అవునా ఇప్పుడు హాస్టల్ కి వతుంటే వెళ్ళలేదు కావచ్చు
అవునండి అప్పుడు ఇక జూన్ లో ఉండే పనులు కతం మా పనులు చూసుకొని వచ్చేసరికి మే అన్ త ఖాళీగా ఉన్నాం అన్నమాట ఇక మే లా అది చివరి ఉమ్ చివరి ఆదివారంలో ఇట్లా అంటే కట్టు ఎదురుతారు కదా అండి ఫస్ట్ అంటే పొలంలో చిలకలో కొన్ని పనులు ఉంటే చేసేసుకొని ఇక అన్ని వడ చేసుకొని ఇక వచ్చేసామండి ఇంటికి చ్చి హాస్టల్ కి
మాకు చెడు ఏమున్నాయండి పొలం కూడా నాన్నమ్మ వాళ్ళకు ఉంది కాని వాళ్ళే చూసుకుంటారండి మేము జస్ట్ అంటే మాకేం లేదండి బియ్యం పండిస్తే కొన్ని ఇస్తారు అంతే మా అమ్మమ్మ వాళ్ళేమో అహ పెరడు ఉన్నదండి పెరట్లోనే కూరగాయలు అన్ని ఏస్తరండి అన్ని రకాల కూరగాయలు వాళ్ళే ఏం కొనుక్కొని అవసరం లేదు ఆ కోతులు కూడా ఉన్నాయండి కో మా తాతమ్మ తాతయ్య వాళ్ళకి ఫుల్ కోతులండి తాతయ్య అమ్మమ్మ ఇద్దరు కలిసి వీటికి కావలా ఉండి మరి వీటిని కాపాడుతారండి
రా
అహ ఆహా పెంచుకోవడం ఏం లేదండి ఇక అవి ఉంటాయండి అవి ఉన్నా కాని ఇక వీళ్ళు కాపాడుకున్ టారు మల్లి మెల్లిగా ఆ వీటికి ఏమో చుట్టి అట్లా ఇట్లా చేసి వాళ్ళు అరటి చెట్టు పెట్టారండి అరటికాయలని కూడా ఆ బతకనీయ్యదు
అవి ఏం చెట్ ఇట్టు కంచి వీకేస్తున్నాయి ఆకుల నుండి వీకేస్తున్నాయి అసలు ఘోరంగా
వంకాయలు ఉంటాయి కా అండి వంకాయ చిన్న చిన్న కింద కాస్తాయి కా అండి ఆ వంకాయలను కూడా కొరికి తింటున్నాయండి కోతులు
ఏది మా ఇంటి అంటే చిన్న చిన్న అంటే జామ చెట్లు ఇట్లు తే కదా కత్తం ఒక్క రోజులోనే జామ చెట్టుని మొత్తం కతం చేస్తున్నయి అసలు ఒకక పిన్నను కూడా ఉన్నంతే ఉన్న ఉన్ననివ్వట్లేదు మొత్తం తెంపి కింద వాడేయడమేగా
అవునండి చాల అసలు అవి మనిషి ఇట్ల కన్నా ఎక్కువ అవే అవుతున్నాయంండి అసలు మాట కూడా వినట్లే అండి ఇంకేమనంటే మీదికి వస్తున్నాయాండి
అట్లా అంటే చూసిన ఒక సౌండ్ చేస్తయి అసలు ఘోరంగా భయ వేస్తది మా ఇంటి ప అయితే ఇక వాటి భయానికి అసలు చెట్లు కూడా ఎవరు పెట్టుకోవట్లేరు కూరగాయల చెట్లు పెట్టట్లేరు రు ఓ పండ్ల చెట్టు పెట్టట్లేరు ఇంటికాడ చెలక్కడ
అదే
ఇప్పుడు అంటే మొక్కజొన్న పెట్టిరు కాబటికి కావాలంటున్నారు కదా మ మొక్కజొన్న కోసం ఉండాలి కదా అప్పుడు ఉంటున్నారు కానీ వర్షాకాలం అంటే పత్తులే ఉంటాయి కదా మ మొక్కజొన్న పెట్టరు కదా అప్పుడు ఎక్కువ శాతం
అవును పత్తులకి ఏం కాదు కదండి పత్తులకి కూడా ప్రాబ్లమ్ అంటే ఏమన్నా వస్తాదా
వస్తది పత్తులను కూడా కాయలు పీక్కతింటయండి పై పీకుతాయి
ఓయమ్మా
వాటికి కూడా కాయ కాసినప్పుడు ఉంటది కదా వస్తే కాయ అంతా పీకి పడేస్తాయి కడ కడలు మొత్తం
అవు
ఉమ్మ్ వాటితోటి ఎప్పుడు బాధే కాకపోతే పత్తులకు అంత అంటే మొక్కజొన్న అంత ఇబ్బంది ఏమి ఉండదు అన్నమాట ఒక్కరోజు వచ్చిపోతే
ఉమ్మ్ ఈ మొక్క మొక్కజొన్నలేమో అవి వల్చుకొని మరీ తింటాయండి మం చిగా చిన్న కాడనుండి
ఇగ ఏంటిదది అంటే వర్షాకాలంలో అంటే కావాలి ఉండలేరు కదా ఉండరు కదా ఎక్కువ శాతం అందుకని కోతుల భయానికి కూరగాయలు పెట్టట్లేరు ఇప్పుడు ఇప్పుడు పెట్టుకుందామంటే ఇ ప్పుడు నీళ్లు కొరతుంటదికదండి కొంచెం అంటే భూగర్భజలంలో నీళ్లు ఉండవు కదా ఎ క్కువ శాతం ఇపుడు నీళ్ళె నీళ్ళు చేబట్టి ఇప్పుడు కూరగాయలు పెట్టట్లేరు
అవునం
కానీ మన చెలక అంటే కూరగాయలకి బాగా రేట్లు ఉంటున్నాయి కదండి బయట అదే మన చెలుకల పె పెట్టుకుంటే మంచిగా పండుతాయి అంటే మనం మందుగిన ఎక్కువ కొట్టం కదా మన ఇంటి వరకు అయితే మంచిగా తినొచ్చు తినొచ్చు అని అనుకుంటే గిట్లా చే స్తుందండి కాలం
అవునాండి మాకుక్క నన్న చూసి అరుస్తుందండి నేను పై నుండి కిందికి వచ్చేలో ఎవరో అనుకొని ఆ లేదండి ఆ చీకట్లో నేను పైనుండి సడెన్ గ వచ్చేసరికి అది భయపడి ఓరుతుందండి
అయ్యయ్యో కుక్కలకు చాలా విశ్వాసం ఉం టదండి రొండున్నా రెండు
ఆ రెండింనాయ్ ఆ రెండిట్నేసి ఆడుకుంటున్నాయ్ ఇంకాండి ఏం లేదండి ఇంకా భోజనం చేయాలి టైం అయిందిగా ఇప్పుడే తినేసి కొసేపలా నడుస్తే తిన్నది అరుగుద్దండి
అవును తిన్న తర్వాత న నడక మంచిది కదా అండి అంటే మళ్ళీ ఇంకా ఈ సాయంత్రం కాలం ఇంకా చాలా మంచిది కదా
ఉమ్మ్ మళ్ళీ ఇప్పుడు ఎండాకాలం చల్లగా వస్తుందండి బయట
ఉమ్మ్ కొద్దిసేపు ప్రశాంతంగా తినేసి నడుచుకొని కొంచెం అర్ అరుగితే ఇంకా చాలా మంచిగా నిద్రపడుతది ఇగ
అవునండి
మీరు పైన పడుకుంటారండి బయట గిన పైన అలా
ఆహ లాస్ట్ అంటే పడుకుంటామండి పోయినియర్ పడు అంటే పోయిన సంవత్సరం పడుకున్నాం ఈ సంవత్సరమేమో ఆ పడుకుందామంటే పంపులు వస్తలేవండి మాకు ఒకసారి మేడని కడగాలి కదం డి మంచిగా దుమ్ము దుమ్ము ఉంటది అది కడుగుదామంటే ఈ పంపులేమో బంద్ అయినయండి మాకు
అవునా
క్కువ అయింది
నీకి ఎండాకాలం అంటే సిటీ నగ ట్టాలలో ఇది నీళ్ళ కొరిత ఒకటే ఫస్ట్ ఉంటది ఇగ
ఆ ఏమో నాన్నగారు మెల్లిగా పడుకుందాంలేండి చూద్దాం ఇప్పుడు ఎట్లా దోమలే ఉంటాయి ఫస్ట్ ఫస్ట్ టు ఉగాది వెళ్ళాక మంచిగా గడుకొని పడుకుందాం అన్నారు
గాలొస్తుంది కాబట్టికి దోమలు లేవు గాని గాలి లేకపోతే అసలు నిలవడ నిలవడలేం మనం పీక్క తింటాయ్
అమ్మో అవ్వీదు అవ్వీ కోతులు అసలు మనల్ని బతకనియ్యట్లే అవిటికి ప్లేస్ లేక మనల్ని మొత్తం
అంటే అం ఈ కో తులను మనమే గదా అలా జేసింది గాని
మ్ మా హష్టల్లో కోతులు వొస్ త్తన్నాయ్ అంటే అవి ఉండే ప్లేస్ లో మనం వచ్చి ఉంటున్నాం రావాఇగా అని అంటున్నారండి
నిజమే గదా అండి మారది తీస్క బొయచ ఎక్కన్నొ బెట్టారండి సుల్తాన్ బుక్
ఏమనాలి ఆమె మొన్న కింద బడేదాన్ని అని అంటే అయితే నేనేం జేయాలి మిమ్మల్ని ఆగమంటేనేమో మీర్ ఆగట్లే లోపలికెళ్ళి దింటున్నారు చెత్త బడేత్తావ్ చెత్తకొస్తున్నాయి అని జెప్పి ఆమె దిడుతుందండి
కాదండి నిజంగా అంటే సుల్తాన్ పూర్ అయితే మొత్తం అడవిలో ఉన్నట్టే ఉంటదండి
అడవిలో ఉంది గాని అందరూ ఫుడ్ లోపలికి అంటే ఆహారం తెచ్చుకొని లోపలి దింటుంటే అవన్నీ ఆ బెదిరిస్తన్నాయ్ అండి ఇంకా ఆహారం తినుకుంటూ వొచ్చి
అంటే మెస్ ఉంటది కదా మెస్లో దినొచ్చు గదా అండి
ఇక్క కొంతమంది తెచ్చుకుంటారు కదండి బయట నుండి వాళ్ జెప్తున్నారు లేండి పాప పాపం వాళ్ళు కూడా చెప్తున్నారు వాళ్ళ మాట ఎవరుంటారుండి ఒక ఆమెను అట్లనే అంట ఆమె ఏం చేసిందంట అండి చెత్త కుప్పలా అన్నం బడేసి ఎల్పోయిందంట కోపంగా ఇక వాళ్ళు తిననియకుండా జేసినట్టు ఉన్నారు అని జెప్పి అంటే ఇట్లా అనుకుంటారు గదండి మేము ఇట్లా జేసినామేమొ పాపం వాళ్ళని అని జెప్పి వాళ్ళే ఏమనట్లే అండి పాపం ఉమ్ సరే అండి మరి ఉంటున్నా బాయ్ ఉంటున్నా జాగ్రత్త
ఉ సరే